హలో
బాగునావా అక్క ఆ బావున్నా అక్క ఆ
స్నానం చేసివొచ్చినా కూర్చున్న అట్లాగ
తిన్నవా
ఆ తిన్న మార్నింగ్
కూర
కూరా ఎగ్ కర్రీ వచ్చా ఎగ్
ఉమ్ మాది కూడా ఎగ్ ఏ
ఉమ్
ఇంకా
పోయిచ్చినావా
ఆ పోయి వచ్చిన అక్క ఇప్పుడే వచ్చిన
తిన్నవా మరి నువ్వు
ఇంకా తినలే పొద్దున తినిపోయినా ఇప్పుడు తినాలిగా
మధ్యాహ్నం లేదా ఇగా
ఆహ లేదు పొద్దున్నే పొద్దున్నప్పుడే నేను టువెల్ థర్టీకి పోతా అప్పుడే తినిపోత
అవునా
నేను లేసేసరికి టెన్ అట్లా ఐతది. అందుకని లేట్గానే తింటా లేట్గానే వస్తా
టిఫిన్ చేయవ్
ఆహా టిఫిన్ టైమ్ కు నేను ఆల్రెడీ అన్నం తింటా అన్నం కూడా ఈ రోజు టిఫిన్ చేసిపోయినా ఇడ్లీనే తినిపోయినా టిఫిన్ ఇంకా అన్నం తినలే ఇప్పుడు తినాలే
ఏం చేసిందా
ఉమ్ అవునక్క
ఎటు పోంది మమ్మి
ఏమో మరి ఎటుపోయిందో వచ్చేసరికి లేదు.
మరి తాళం
డాడీ ఉన్నాడు ఇంట్లోనే ఏదో జాకిట్ కుట్టించుకుంటాని పోయిందట మ్మ్
ఏం జేస్సున్నాడు డాడీ
ఏం లే టివి జూత్తాండు ఇంట్లొ హ్మ్
అక్క ఫోన్ చేసిందా
ఆ చేసిందట అక్క మధ్యాహ్నం ఇగ నాకు జేయదు నేను అక్కన్నే ఉంటా కదా మ్మ్ నైట్ చేస్తది. మళ్ళా వాళ్ళకి మధ్యాహ్నం జేసిందట.
రోజు చేస్తదా ఇంక
ఆ రోజు చేస్తది ఇంకా ఏమ్ జేతండ్లు బావ గిట్ల పోయిల్లా డ్యూటీకి,
బావ కి ఈ రోజు డ్యూటీ లేదుగా గేమ్ ఆడుకొనికి వోయిళ్ళు స్కూల్కి వెళ్ళిండు గేమ్ ఆడనికి
క్రికెటా
వాలిబాల్ ఆడతల్ల
ఆహా
డైలీ ఫోర్ అయితే పోతాడు.
దగ్గరనేనా మరి స్కూల్
ఆ దగ్గరే
ఉమ్ హు ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలక్క నువ్వే
మన ఫ్రెండు ఫోన్ చేస్తదా
ఆ చేస్తది రోజు మెసేజ్ చేస్తది. ఇగ ఫోన్ అప్పుడప్పుడు చేస్తది హాస్టల్ ఉంటే రోజు చేస్తది లేకపోతే ఇంటికాడ ఉంటే ఎక్కువేం చేయదు. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కు ఇంకొక ఆమె ఉంది చూసినావ, అప్పుడు నా నెంబర్ ఇచ్చినవాట కదా ఆమెకి ఆ అమ్మాయికి మెసేజ్ చేసినా చేస్తే చూస్తలే అసలు. వినవడుతందా అక్క
హా వినబడుతంది రా
ఆహా చెప్పాలి ఇంకా
చెప్పాలిరా చేేషిందామె ఫోను
ఆ ఇప్పుడే ఫోన్ చేసింది ఆమె హ్మ్
అందరు బిజీ అయితాల్లు కొంచెం మెసేజ్ చేసినా కూడా జూత్తలేరు
ఆ అస్సలు వాళ్ళు చేసినప్పుడు అయితే నేను చూసినా గాని ఇప్పుడు నాకు జేయమన్నప్పుడైతే వాళ్ళు జేస్తే వాళ్ళు చూస్తనే లేరు అసలు.
వాళ్ళ హాస్టెల్లో ఉన్నప్పుడు నన్ సావ కొట్టిల్ల్ అసలు
నాన్ను కూడా చేసి చేసి వాళ్ళది అయిపోయే వరక్ నేను మంచిగా వాళ్ళతో మంచిగా మాట్లాడిన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యేదాకా మంచిగా ఉన్నా, ఇప్పుడు నాకంటే మాత్రం అయితలేదు.
మెస్సేజ్ ఫైవ్ థర్టీకి పెట్టినా ఇప్పుడు వరకు జూస్ లే
మ్మ్ నాది కూడా అక్క దీ నిన్న మొన్న పెట్టినా మొన్న పెడితే చూడలే, మళ్ళీ ఈరోజు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎవరో ఎత్తిరు ఎవరో వాళ్ళ బ్రదర్ అన్నయ్య అనుకుంటే ఎవరో ఎత్తిళ్ళు ఎత్తుతే, లేదు అన్నట్టు జెప్ మళ్ళీ ఇప్పుడు నీతోను మాట్లాడుతంటే ఆమె ఫోన్ జే జేత్తాంది నాకు మ్మ్
నేను కూడా మెసేజ్ జేసినా మొన్న
మ్మ్ నాకు చూచి కూడా రిప్లే ఇయ్యలే అసలు
తే కాల్ జేయనా అని మెసే జ్ జేసినా అయితే గివ్ గివ్ మి ఎ కన్నా అన్ మెస్సేజ్ వెట్టిండు
అవున
ఆ
అయితే వాళ్ళు అన్నయ్య అనుకుంటక్క అన్నయ్యో తమ్ముడో
అదే తమ్ముడు అని అన్నది మన ఫ్రెండ్ అయితే
అదే ఇంటికి పోయిందంట ఇంటికి పోయరు కద పండక్కి
హమ్
అందుకనే వాళ్ళు ఎవరు అయ్యుందృ
కన్నా ఐష్ తూట్ మీ అని మెసేజ్ వెట్టింది రిప్లై ఇచ్చింది మ్మ్ హ్మ్
మ్మ్ దొంగముఖప అది నాయి స్వీట్లు తిను వద్దు తను తీసుకొచ్చి స్వీట్ తను ఎలాంటి స్వీట్ అది గుమ్మడికాయది తిను తీసుకొచ్చినవ్ కదా నీక అయినా దగ్గురేస్తంది ఎందుకు తింటన్నావ్ పంప్కిన్
ఇటు మాట్లాడరా ఫస్ట్
ఇటే మాట్లాడతాను ఓ ర్రిచ్చిరత్తానికి వచ్చిర రయడానికి
హమ్ స్టార్ట్ అయ్యంద
ఆ దోమల అయితే ఫుల్ ఉన్నాయి అక్కిడ
వర్షం ఉంద
వర్షం లేదు ఈ రోజు నైట్ వచ్చింది గద ఫుల్ అదే ఎక్కువై ఎ ఎంత ఉంట వచ్చి ఏమో అక్క మరి నేను పడుకున్న మీతో మాట్లాడి ఇగ పోయి పడుకున్న
హమ్
హమ్ ద్ద
నైట్ ఎన్ని గంటలకి తింటవ్
నైట్ ఆ నైన్ అయి తొమ్మిది అయితు తొమ్మిది ఎనిమిదిన్నార
ఆ
కాబ నాక్ ఇచ్చేసపోండి నాక్ ఇచ్చేస్పోండి ఎవరు
అదే ఫ్రెండా
చేస్తే అడుగుతిగా తెల్వదు మరి ఆమెకి ఇచ్చేదాకా చేేషేదాక తెల్వదు ఇంటికాడున్నా తర్వాత అట్లంటదో ఏమో మరి
పని మీదున్నా పని జేత్తానాన అంటాంది ఒకటే
ఆ అట్లనే అంటారు హమ్ ఎం మనురోళ్ళు అందరు అయ్యి ఉం అంటే మాట్లాడతాం అంత బాగా క్లోజ్ వునోలాం టె
అదే
మనూ రోళ్ళు కాదు కదా ఇక వాళ్ళని ఏం అడగలేం మనం
హమ్
ఇకద ఇతే
మా ఫ్రెండ్ కి అబ్బాయి పుట్టిండు ఈ రోజు
అవునా ఎవ్వరు మనూరేనా అవునా
హాస్టల్ ఫ్రెండే కాలేజ్ ఫ్రెండ్
ఎలా హ్మ్ నువ్వున్నూ ఇప్పుడు ఈమె ఇద్దరు ఒక సేమ్ హస్టలే కదా ఇప్పుడు
ఆ సేమ్
హ్మ్
ఆమె ఏంపిసి నేను బైపిసి
ఆ
హ్మ్
ఇంకా
చెప్పాలిరా బోరు కొడుతుంది ఏం చేయాలో తెలియట్లే
నేనైతే ఇప్పటి దాకా అడికిపోయి వచ్చినా కదా బోర ఏం అయతలే గానీ కాళ్ళు నొస్తున్నాయి తొక్కి తొక్కి హ్మ్ నడవడం తొక్కడం అట్ల ఉంటే నడవడం దూరం ఉంది
ఆ
కరెంట్ కూడా ఉంది కానీ నాకు కది రాదు అది ఒకసారి ఇట్లా వదిలేస్తే చాలు ఆన్ చేసి ఆన్ ఆన్ బటన్ నొక్కి వదిలేస్తే అదే తోక్కుకుంటది నాకు అది భయం అయతుంది దాని కింద ఆ మళ్ళ దానికి దగ్గరగా చేతులు పెడితే షాక్ కొడతాంది
హ్మ్ అది గా అలవాటు అలవాటు ఉండాలి ఇకా
ఈరోజే ఇగ మంచిగా పర్ఫెక్ట్గా నేర్చు ఉట్టిగా సీజర్ కత్తెర ఇట్ల దాని మీద పెడితే మల్ ఆ కత్తెర ముట్టుకుంటే జల్ మంటాంది చెయి హా చెక్ ఒకటుంటది ఆ చెక్ పైన పెట్టాలి ఆ సి కత్తర క చేసి అట్లా నేర్చుకునే రోజుగా రేప నుంచి దా పైనే తోక్కుత
అదే బెటర్ మరి
ఇట్లా బిగినర్స్కి నార్మల్ మన మిషన్ ఉంటది చూసినవా తొక్కేది అది ఉంది. ఆ ఇగ దానిపైనే తొక్కుతున్న నేను రోజు ఈ రోజు స్కూల్ డ్రెస్ ఎట్ల కుట్టాలో నేర్పించిన్రు.
వచ్చిందా మరి
నిన్నా మిడ్డీ నేర్పిచిరు ఈరోజు పైన షర్ట్ నేర్పిచిన్రు
హ్మ్
మళ్ళ రేపు కుట్టి చూపియాలె ఆమెకది.
చిన్నవే కదా
ఆ చిన్నవే కుట్ ట్టలే
స్కూల్ల మనోర్ స్కూల్ల నేర్చుకున్న ఫ్రాక్స్ గిన కుట్టడం కానీ ఇప్పుడు ఏ గుర్తులే జస్ట్ మెషిన్ కుట్టడం తప్పించి
ఆ
ఫ్రాకులు మస్తు కుట్టేదాన్నిరా అప్పుడు స్కూల్లో
అవునంట నేర్పిస్తారంటగా మీకు ఇగ నేను నా సిక్స్త్ క్లాస్ కీ ఈడికే వచ్చేసినా కదా నాక్ తెల్వది
ఇంకా ఇప్పుడు అంతా మర్చిపోయిన ఓన్లీ డబుల్ కుట్లు ఏసడం ఏదన్న చినిగింది కుట్ కోవడం గంతే
ఉందా మిషను
ఆ మిషన్ ఉంది
యూట్యూబ్లో చూసినా గుడా తెలుత్తది కదా
అదే గని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడేమో లేదు మిషిని ఇంట్రెస్ట్ పోయినంకా మిషన్ వచ్చిం ఇగ మెల్ల మెల్లగా ఇంట్రెస్ట్ తెచ్చుకొని
మళ్ళా నేర్చుకోరాదు. ఇంకా చాలా టైం తీరాలి హ్మ్ నేను కూడా ఇక మిషన్ కొనాలి ఉంది. కాగాని ఊర్లు ఉంది. అది మళ్ళీ ఆన్నంచి ఇడికి వేసుకోత్తానికే సరిపోతది. అది
హ్మ్ బస్కేనా మీరు అక్కడ నుండి రావాలంటే
ఆ బస్కే గాని అది ఏదో తీగ కరాబ్ అయింది. మళ్ళా అది పెట్టియాలన్ అంటే డబ్బులయితే
హుహ్మ్ నాకే ఆ సరే ఆ సరేర